వందలు కట్టారు చెప్పు, దేవుడా బన్నీ గానికి మాట్లాడినందుకు రేపు ఐదు వేలు ఐదు వందలు పడిపోలే దేవుడా, బా తినొచ్చు మన్ను, ఈసారి ఈసారన్న నా వయసుకి హండ్రెడ్ పడ్ చేసిన వాళ్ళక్ కి హండ్రెడు అంటే నేను చేసినాను కదా, నాకు హండ్రెడు నువ్ చేయించుకున్నా కావట్టి ఎయిటీ ఇప్పుడు ఇప్పుడు నేను ఫైవ్ టైమ్స్ చేసేస్తాను బన్నీ, తర్వాత ఈ పాప నెంబర్ బెట్ టె నువ్ ఫైవ్ టైమ్స్ చెయ్ అబ్బు నీకి ఫోర్ మ త్రీ ట్వంటీ పడుత ది మళ్ళా చేసిన దానీకి ఫోర్ హండ్రెడ్ పడుతది త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ ట్వన్ త్రీ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రె ఎంత అయితది వెయ్యిరూపయల్ దగ్గర దగ్గర వచ్చేసది ఎనిమి వందల చిల్లరా వస్సది ఏందో రుచ్చిన సాలేదు సరేనా
ఓకే నాట్ ప్రాబ్లం
మల నామ్ నా మోబ్ నా నాంబర్ బెట్టి నువ్ నాకయ్ సంజనీ నిక్ ఐదు సార్లు జేస్త అప్పుడు నీక్ ఎంతబడ్ తదో పదైదు వందలు దగ్గర దగ్గర పడేస్ సరే మండే కొంచం టైం పడుతు ఒక సెవెన్ డేస్ రలు బడ్
అవునా ఎం కాదులే
పేమెంట్ చూపిస్తుందన్ డి హండ్రెడ్ టోటల్ ట్వంటీ అయితే నేను ఏం పడేది ఉమ్ ట్వంటీ కాల్స్ చేయాలా
ట్వంటీ కాల్స్
నాకొ ఒక పది వైషూ కోక పది చేసేస్ సే పయ
ఆహా
ఎట్లా మనమేపూడ్ ఫోన్ జే మేం అసలు ఆ న కలమా మేం ఎప్పుడో మాట్లాడేది మేము వైషూ దానికి పది ఏమో అయినట్
అయ్యో
నాక్ పది జేసేసేయ్ బన్నీ తూ నాకు ఓక్ పద్ పద్ చ్చేసేసెయ్ రా ఇంకా నాక్ ఉ
అంటే నా పేరు బన్నీ కాదు నరేంద్ర కుమార్
ఉ బన్నీ నువ్ గాద్ అల్లు అర్జున్ బన్నీ నువ్ డూప్లికేట్
ఆల్ అల్లు ఆర్జిన్ అల్ ఒర్జిన్ డూప్లికేట్ బన్నీ నేనే ఒర్జినల్ బన్నీ అస్ అల్ ఒర్జినే నా పేరు పెట్టుకొన్నాడు అండి కలర్స్
ఒరే అయ్ బాడు ముస్
కాదు
మళ్ళా ఒప్పుకో ను యూత్ నాకన్నా సమస్తం పెద్దోళ సీనియర్ కావాల్సింది ఏం రావురా అని గుప్పించుకుంటున్నా హ
యేడికె వెలవ
ఊర్ల పేరు చెప్పుకోవచ్చా ఏ
మాట్లాడాల అంతే కదా
ఉ ఇవ అద్దు బంద కాలచిన గ అవును మ్యా మ ఇబ్ర ప్లాన్ చేసుకుందాం అరే ఒక్కసారి మాత్రము టూ ఇడయర్స్ లో ఒక్కసారి మాత్రం గోర్స్ మండికి పోల్తాం
ఆ ఓకే నాట్ ప్రబ్ల
ష్ట కొదంలే
ఓకే
సెకండ్ డే కాల్చింది ఫస్ట్ రోజే మేలు రా గోల్స్మానీలో తక్కువ మూడు వందలు పెట్టుకుంటే ఇద్దరం ఫుల్ బిర్యానీ తినేసి ఇంకా ఎక్స్ట్రా ఐస్ క్రీమ్లు తినేసి గుడా రావచ్చు. ఒక ఫిల్ ఫు ఫుల్ బిర్యానీ ఆడేంత టూ ట్వంటీయో ఎంతో ఇంక ఎనవై రూపాయలు ఉంటది ను నువ్ మీ నాయనతో ఒక ఐదు వందలు చెప్పు ఇట్లా ఇట్లా ఫంక్షన్ డాడీ ఇంక్ అంతా బయట అది ఇది అని చెప్పు సరేనా ఒకవేళ రేపు ఈవినింగ్ ఒక ఈవినింగ్ లోపల రాకపోత్ రాకపోయినా మధ్యాహ్నం ఉంటాం గదా ఎట్లో ఆ మేడం దగ్గర పోయి అడిగేసొద్దం మేడం ఎప్పుడు వస్తారు మేడం ఒకవేళ రాకపోతే ఆడ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవొచ్చా కాలేజ్ అట్లా లేనప్పుడు కూడా అని అడుగుదాం
ఓకే సార్ తో అడిగిన వచాదిలే వచాదిలే అంటాండ్ ఆయన
అయిపోయింది అయిపకేదొ పెద్ద తెలిసినట్లు అయిపతో అడుగుతాం మనం ఎట్లో లే వైషూ రెండు దాంట్లో గునా పాస్ కావల్ల రెండెందుకు ఎల్లో నా హుమ్ అదే మా అన్లే ఏదో ఒక దాంట్లోన్నా పాస్ కావాల ఏదన్నా ఎయిట్ వీక్స్ కొంచ న మానాయన చే వచ్చు నెక్స్ట్ ది ట్వల్వ్ వీక్స్ ఒకేలొక్కటి పా
అవును కొడతాత్రకి
నిన్ను కాదు లే ఆ
ఏమేగ్జాము ఇది ఇందులో వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాల్మెంట్ లో దొరుకుతుందా అదే ఎల్ పి టాబెల్ పాస్వర్డ్ అడగవా ఒకసారి ఏం పెట్టిందో ఏమో
అప్పుడు ఏం పెట్టలేదు అడ పాస్వర్డ్ ఏం అడగలేదు మాత్రం హ
అళ పాస్ అంటే గూగుల్ పాస్పోర్ట్ అ
రేపు నీ మొబైల్ దీసుకొని రారా ఎట్ల నన్ను డ్రాప్ చేస్తావు గదా కాలేజీకి పోవు కదా రేపు ఏట్లో సాయంత్రం బ వద్ద అతం
ఇక న కాదు సార్ చాలా
ఆ
వర్షాకాలంలో అప్పుడప్పుడు ఇలా అవుతుంది సార్ ఇంత
అల్లు అర్జున్కిజై
అందులో ఒక పాత అలా చేద్దాం దాన్ని యూజ్ చేస్తున్నావా అదే సమస్య ఇంకా ఏం లేదు దాన్ని యూజ్ చేయకుండా వదిలేస్తే సమస్య తీరిపోతుందా
హలో
లక్ష రూపాయల
మీలోనా
ఆ వేసనాళిక అనేది ఒక విషయం ద్రవ ఉపరితలం ఘన పదార్థం ఒక అ రెదా అ
ఆ
లేదు నీ చేతికి
మళ్ళ మర్యాదగా సౌండ్ తగ్గి ఏంది సగం టీవీ సౌండ్ ఏ వస్తాంది.
టీవీన టీవీనే లేదు. మాకు వైరు కాల్పోయింది.
మళ్లీ ఏంది ఆ సౌండ్ అన్ ఆ ఎప్పుకో కుడుంది ల్యాప్టాపు
ఓకేనా మీరు ముగ్గుర్స్
ఎతుకోవచ్చుక నా దగ్గరే పెట్టుకుంటాను నేను చెప్ తన ఓకే ఎందుకు కాలిపోయిందో ఆ టీవీ కాల్ చేసినార కాలిపోయిందా
కాలిపోయిందిఅదే అ అది మోగుతాంది కాలిపోయింది మల్ల
హూ
నీ నేను నేను సూపర్ ఉన్నాను లావ్ మీ వైరు లాగేసిన
హూ
ఏయమంటే ఓయల్ కాలిపోయింది. కాబట్టి ఓయల్ చేసింది అది ఇట్లాకి బదమంట వెళ్ళంది దాన్ని
ఎస్ ప
అస్త
మాట్ బాయి స్టుపిట్ బాయి
ఎవరు కలిన్ వాళ్ళు కాలిన్
ఇ తో ఉన్న ఇంగ్లీష్ ఆరా
అయిదోబ
వైరా కర్రోడా
ఏంలా బా తెలుగులో మాట్లాడాలా కాబట్టి తెలుగు మాట్లాడిన మళ్ళ ఇంగ్లీష్ యనికి
హు సర్లే నువ్వు చెప్పు నాన్న కైతే ఫస్ట్ రోజు మండిద్
నేను నేను ఇక్కడ నేను ఇక్కడ కుశలమేను అక్కడ కుషలమ్
అవును నీకు నీకు తెల్ద్ కదా. అసలు నువ్వు మిట్స్ అశ్వ టీమ్ చూస్తున్నావా. అది మిష మిర్స్ అశ్వ
ఆ
అసలు స్పాన్సర్ చేసినడు చూడు అది నాయుడు గారు కుండ బిరియా మన్న మదనపల్లి పోయినపుడు చుల్లా మనిద్దరమూ
ఆ
అది మన కాలేజీ లో పెడతాన్నారు టూ డేస్
ఉమ్ హు అంత అడికే బతేమ్ మా కాలంటే
ఆ ఇడ ప్రైజ్ లు ఎక్కువ ఉంటయ్. డబ్బులు ఉన్నప్పుడు ఒక రోజు అను కొని పోయి తినేసి వద్దాం సరేనా ఖచ్చితంగా పదం అ సరేనా ఒక రోజు అనుకొని నువ్వు డబ్బులు ఎ డబ్బులు ఏపిచ్చుకో వేపిచ్చుకుంటా నెక్స్ట్ టైం బాగా తినేసి వద్దాం ఇ్ర ము కస్కో
ఉ
ఏదో మాట్లాడరా మలిచ మనకి నవవు నొప్పిస్తుంది
సర్వాడ్ సైలట్ బన
హ
అయ్యో రికార్డులు రాయాలి
పట్లలో
రికార్డ్ రాసినారా హలో
చెప్పురా
హాయ్ సీనియర్ హౌ ఆర్ యు
ఐమ్ ఫైన్ వాట్ అబౌట్ యూ
ఐ ఎమ్ స్కిప్ కుడురు
ఆ ఏమి ఏంది
స్కిప్పుడు యూట్యూబ్
అ వాచ్వా తెలి ఎక్జాట్లీ కెన్ యుయూ ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ అనదర్ వే ఐ డోంట్ నో యువర్ ఇంగ్లీష్ తెలుగు తెలుగు ఆ తెలుగులో మాట్లాడాల మాతృభాష నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో ఒక వర్డ్ యూజ్ చేయకుండా మొత్తం తెలుగులోనే మాట్లాడు పది నిమిషాలు అంటే ఇంక రెండు నిమిషాలు ఉంది పది నిమిషాలకి ఆ రెండు నిమిషాలయినా అసలు ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేయకుండా మాత్ర ఇలా జూత పొద్దున్న నుంచి నువ్వేం చేసావు స్తవు చెప్పు
మీమా ఏన్ మా మార్నింగ్ లేసి
ఆ అప్పుడే ఓడిపోయినావ్ మార్నింగ్ ఆ
ఓకే నిన్న శుభోదయం లే లేచి
మార్నింగ్ అను నిన్న శుభోదయం లేచి
ఆ సారి నేను మంచి పొద్దున్న లేసి చి ఏం సినియర్ ఇది బాలేదా యాపపుల్ల తీసుకొని
ఆ రాఫలా
యాపపుల్లా
యాపపుల్లనా
ఆ వద్దు పండ్లు తోమి
ఆ
నీళ్ళు పుక్లి చి భోజనం భోజనం చేసి
ఆ
పాఠశాల ల కు పాఠ పాఠశాలకు వెళ్ళాను
పాఠశాలనా కళాశాలనా
ఆ
పాఠశాల కెల్ వెళ్తున్నావా నువ్వు కళాశాలకి వెళ్తున్నావా కడ్జెస్ చేస్తా
ఆకేసిందా
అ